హలో బాగున్నారా
బాన్నామండి అదే ఇంకా నిన్న నాకు ఇంకా నిదర వస్తుంది అనేసి నేను ఇంకా పడుకనే వసాను అందుకే మీతో మాట్లాడలేకపోయినా
అవునా
ఆహ
అవుండేని ఇ నా ఇంకా సండే కదా ఎక కన్నా బయటికి వెళ్తేగిన సాల అయిపోతుంది
అవునండి నేను మొన్న అదే ఆదివారం రోజు మేము మా ఫ్రెండ్స్ తో మూవీకి పోయినాం అనమాట సమంత మూవీ ఇ చాలా బాగుంది అనుకుంటాం
అవునా ఎందుకేమంట అది స్టోరి
అదా ఒక ఇప్పుడు సమంత తెలుసు ఆమ్ ఉంటది స్టార్టింగ్ నుంచి స్టార్టి స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఎం అంటే తను వాళ్ళ హస్బెండ్ కలిసి ఆ హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు అనమాట
వా హస్బెం క హస్బెండ్ వల్లా ఇంటికా
ఆ అంటే సమంత ఇంకా ఆ వాళ్ళ అత్తగారి ఊరిక వెళ్తార అనమాట
అవు
అ అక్కడ ఏమైంటుంద నే అంటే ఆ సమంతకి ఎవరు అనాద అనమాట అమ్మా నాన్న ఎవరు ఉండరు కానీ హీరో అదే సమంత వాళ్ళ హస్బెండ్ క ఏమో చాలా పెద్ద ఫ్యామిలీ చాలా పెద్ద పొజిషన్ వాళ్ళ నానా నేమో పొలిటీషియన్ ఆ వాళ్ళ హస్బెండ్ అదే ఆయన ఏమో డాక్టరు వాళ్ళ తమ్ముడేమో పోలీస్ అలా ఉంట కానీ ఆయన ఆమెని ప్రేమించినందుకు వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి పెళ్ళ చేసుకుంటాడు
ఆ
ఆ వాళ్ళ పెళ్ళలి చేసుకున్న త్రీ ఇయర్స్ కి కూడా వాళ్ళ ఎవ్వరి ఇంట్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళిద్దరితో మాట మాట్లాడరు తర్వాత వాళ్ళ చెల్లికి పెళ్లి కుదిరింటే ఇంకా వాళ్ళ తమ్ముడు పిలిచినాడు నేను నాన్నతో చె తాలె నువ్ వచ్చేసాయి అని కానీ వచ్చినాక తెలుస్తుంది వాళ్ళ నాన్నకి ఇంకా తెలీయదు అని ఇంకా కని వల్ల ఇంకా పెళ్లి జరుగుతంది గొడవలు పెట్టద్దు అనేసి ఇంక వల్లనా ఏమి చెప్ అనడనమాట కానీ వాళ్ళి ఇద్దరితో మాట్లాడు
అవునా
ఆ అట్లా కొన్ని రోజుకి ఇంకా పెళ్లి అయిపోయే లోపు వాళ్ళ ఫ్యామిలీస్ థో అంతా క్లోజ్ అయిపోతారు కానీ ట్విస్ట్ ఏమంటే సమాంత ఇట్లా టెరరిస్ట్ కూడా కాదు వాళ్ళు ఎవరు కొంతమంది ఉంటారనమాట అంటే చెడు పన్నులు చేసేవాళ్ళు ఆమెకు అది తెలియక వాళ్ళతో చేరిపోతుంది అది తెలిసి అతన్ని పట్టించి పోలీసు వాళ్ళకి ఆమే అక్క నుంచి వచ్చేస్తుంది
ఉమ్
ఈ గ్యాప్ లోనే సమంతకి పెళ్లి అయిపోయి ఉంటుంది అనమాట ఇంక ఇదంతా అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇంకా వాడు వీలన ఉంటాడు కదా ఆ విళన ఆమె కోసం అంటే ఆమె అంటే అతనికి ఇష్టం అనమాట ఆమె కోసం అతను ఎతుక్కుంట వచ్చేస్తాడు వచ్చి కొంచం రోజులు సతా ఇస్తాడు ఆ తర్వాత ఇంకా ఇట్లా ఒక ఫైటింగ్ జరుగుతుంది ఆ ఫైటింగ్ లో నేను జైల్ కి కాదు పైకి పంపించేద్దామని చంపిస్తుంది
ఓ అవునా
చాలా బాగుంటుది లాస్ట్ ఫైటింగ్ సీన్ క అయితే మేము మా ఫ్రెండ్స్
అవునా
అలా షాపింగ్ కి పోయి బట్టలు అన్ని కొన్నాము మళ్ళీ ఫుడ్ తినేసి అ దాని తర్వాత మరి మాటికి పోయి ఉపని అలా అలా తిరిగేసి వచ్చాం
అవునా
ఆ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మీరు మీరు వెళ్ళలేదు ఎక్కడికి మొన్న మీ ఫ్రెండ్స్ తో
ఆహా లేదండి ఆ రోజు బాలేదు అందుక పనుకున్నాను
ఓ మీరు అయితే మూవీ చూడండి నేను సగమే చెప్పాను కదా ఒకసారి మీరు మళ్ళీ హెల్త్ బాగాయినాక ఒకసారి మూవీకి వెళ్ళసి అండి చాలా బాగుంటది ఆ సినిమా చూసినాక మనం కూడా మలాగా స్ట్రాంగ్ గా ఉండాలి ఫైటింగ్ రావాలిని అనిపిస్తుంది
అవునా అది నేను ట్రైలర్ లో చూసాను ఆ నా శారీ కట్ కని భలే చేస్తుంది కదా ఇట్లా ఏ గురుతుంద అనుకుంటడా
ఆ చాలా బాగా చేసింది అంటే నార్మల్ ఇట్లా డ్రెస్సులు వేసుకొని చేసేది వే చీరతో చేయాల అంటే చాల కష్టం మనం చీర కట్టుకొని ల్ అంటేనేవ్వలేద అయిపోతుది ఆ అట్లాంటిది దాంతో ఫైటింగ్ చేసింది
గ్రేట్ అంటే మామూలు ఆ దస వస్తేనా అంత అనిపద్ చీర కట్టుకుొని చేయడం అంటే గ్రేటే కదా
మీరు అమ్మవి ఇవి రీసెంట్ గా వచ్చిన ఫో వీడియోస్ చూసారా రిలీజ్ అయినాక అన్న ప్రెగ్నంట్
ఆ అవును చూసా అదిదో కేక్ కోసేటప్ప ఇప్పుడు మళ్ళీ మామూలు తిరుపతికి పోయేటప్పుడు కూడా ఏదో అంటాను వాళ్ళు
కొండ ఎక్క కుడుదుకుదా
ఆహా కొండ ఎక్కకూడదు మామూలు బస్సు లో
అట్లా కాలసి కొండల్ ఐమీన్ దవని మొక్క ఊరుదానింటల
అవునా ఏం కాద అనుకుంటే నాకు తెలిసి ఎడికలు అత ఇవ్వకూడదేమో
ఏమ మరి అట్లా ఇట్లా ఏదో విన్నానండి అందుకే
అందుక
అవు
లేదు వెళ్ళచ్చు ఇంకా ముక్కని తింటారు కాబట్టి స్వామికి ముగ్కుగు తరిస్తేనే లేదంటే ఎక్కువ లేట్ చేయకూడదు
అవును ఇంక ఏంటి ఆ ఎదా అని చెప్దాం అనుకున్నా మర్చిపోయినా ఆమ తిరుమల వెళ్ళినప్పుడు ఏంటి డ్రెస్ వేసుపోయింది ఆ డ్రెస్ లో ఏమి ప్ర ప్రగ్ట్ గా తిలా కానీ మొన్న జీన్స్ టాప్ వేసుపోయిందా ఆ డ్రెస్ లో బాగా తెలుస్ంది ఇంకా కేక్ కట్ చేయండి అని చెప్పి ఇచ్చినారు చాక్ నైఫ్ ఇ వచ్చి అంటే ఆమె లేదు నేను నైఫ్ ముట్కోకూడదు అని చెప్తుంది ఆ మా ఒక్క మాట చెప్పినందుకు ఎన్ని వచ్చినా అయ్యో ఇన్స్టాలో యూట్యూబ్ లో వీడియోలు
అవునులేండి అది మామూలు టీ షర్ట్ ఇంకా కనపడిస్తాంటను కదా పొట్టాం
ఆ అవును చ బాగా కనిపిస్తాంది
ఆ ఇంకా మామూలు డ్రెస్ అయితే అప్పుడు లూజ్ ఉండాలి అయినా కూడా ఉంటా అడి వాళ్ళు
ఆకా నా యాక్టింగ్ మాత్రం బా చాలా బాగా చేసింది ఇంకో ఒకొటి తెలుసు ఆ ఈ రోజూ షన్ను తెలుసా మీకు
ఆ తెలుసు
వా వాడికి పెళ్ళి అయింది చూసారా ఫోటోలు
ఆ చూశాను ఆమె కూడా బావుంది
ఆ యాక్చువల్లా అతన్ను చూడ్డానికి కొంచెం చిన్న పిల్లోడ్ లాగున్ టడు కనీ అట్లా ఏం అనిపీలె అంటే సెట్ అయింది
ఆ ఇప్పుకి చాలా మంది ఫ్యాన్స్ అంట కదా
ఏమో కానీ నాకేం అంత నచ్చడు
అవునా
హూమ్ నే ఇంతవరకు ఒక్క ఆ ఒక్క వెబ్ సిరీస్ చూశ్న అంతే వాడ్ది ఏదంటే ఇట్ల బీటెక్ ది సంథింగ్ ఏదో తీసాడు ఒకటి
అవునా
ఆ అదొక్కటి చూసినా అంటే ఇంకా మళ్ళీ ఏం చూడ్లా ఆ చూస్తా అంటే అదొక్కటే చూ రీసెంట్ గా వచ్చి పర్ఫెక్ట్ కప్ పులు పర్ఫెక్ట్ కపుల పార్ట్నర్ ఏదో వస్తుంది ఇంకా అదేంది కనడ అబ్బాయ్ తెలుగు అమ్మాయ్
ఓ హార్ట్ అటాకా చూసారు కదా
అ
హార్ట్ అటాక్ చూసారు కదా
అహ హార్ట్ అటాక్ కాదది హార్ట్ బీట్
ఓ ఓకే ఓకే చి మర్చిపోయ
ఆ అది సీజన్ త్రీ వస్తదన్నారు అది ఎప్పుడు వస్తుందో ఏమో తెలీద్
అవునా నేను సిరీస్ తక్కువే అండి చూసేది
మూవీస్ చూస్తారా మీరు కొంచెం
ఆ చూసాను ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ చాలా బాగుందంటే
ఓ మీర్ మీరు స్ట్రెంజర్ థింగ్స్ చూస్తారా నాకె చెప్పారు కానీ చాలా మంది ఎందో నాకి అది చూద్దామంటే టైం ఏ సెట్ అవ్వదు
బా ఉంది సినిమా అది
ఆగ్ ఇప్పుడైతే అసలూ చదుకోడానికి తిరగడానికి ఆ రెండిటికీ సరిపోతా ఉంది
ఆ నిజమేనే దీన్కా ఇప్పుడు ఏదొ ఒకటి చదివితేనే
ఏందొ ఈ మధ్య అది గూడ త తక్కువైనై తిరగడాలు ఎక్కువైనై ఈ మధ్యన అన్కె
నేను కూడా అంతే అండి అసలు చదువబుద్ది కావడం లే, ముందు ఉన్న డెడికేషన్ అంత ఎళ్ళిపోయిన్. మి
కాలేజ్ నున్ త ఏం చేయము ఫోన్ చూసకే సరిపోతుందా పెద్ద ఏందో పీకిన ట్టూ కాలేజ్ అయిపోతానే అట్లా మైండ్ రిఫ్రెష్మెంట్ అన్ చెప్పి బయటికి పోతానా అదయిపోతానే రూమ్ కొస్తా రూమ్ కి ఒచ్చి అట్లా ఒకసారి అన్ని స్నాప్ ఇన్స్టా అన్ని నోడిఫి కేషన్లు ఇవి అవి అన్నీ అకట్లా ఒక లుక్ ఇస్తా అ తర్వాత భోజనం చ్ ఏస్తా మళ్ళీ అందరితో ఫోన్లు మాట్లాడతాను ఇంట్లో వాళ్ళతో
హూమ్ ఇంగ అప్పుడుకే టైమ్ అయిపో ఉంది కదా ఆ ఆ కాదు ఆ మా స్నేహితురాలు నిన్నీ
అవునా ఇస్ ఇస్ చాలు వస్తా అని చెప్పండి
ఆ
వస్తున్నాంమండి
ఆ ఓకే అండి
ఇంకేంటండి అయితే మీరు ఏం ఆ ఏం చేస్తాన్నారు ఇప్పుడు
మేం జిదండి ఇంగా కాల్ మాట్లాడతాన్న మీతోనే
దానికి ముందండి
దానికి ముందు తిన్నా బాగా
ఏం తిన్నారండి
ఆ పొప్పులో రసం తిన్న
ఏంటండి ఆ పేరే చానా కామెడీగా ఉంది
ఏదో అండి అట్లా ఆ ఉమ్ ఇంగా అండి మనీ
ఏమో అండి మా ఫ్రెండ్ అయితే ఒరాక్షన్ చేస్తుంది చనా మా ఫ్రెండ్ ఎందొ చేస్తాందండి అది ఎంత షాక్ కింగ్ ఉందంటే నేను అసలు దాన్ని జీర్ణించుకోలేకపోతాన్న అన్ని ఇట్లా నా ఫ్రెండ్ బలే కథలు బడుతుందండి
ఇస్ వెరీ ఇంటెలిజెంట్ కదా
మా ఫ్రెండ్ ఎందుకో అండి మిమ్మల్ని బలె కలవరిస్తాండి చూడాలంటా సరేలేండి అయితే ఉంటా
ఆ బాయ్ అండి
బాయ్ అండి